హలో
చెప్తారా మాట్లాడు ఏం చేస్తున్నావు
ఎడ్‌పిన్చాలే
ఏ ఏ అవునా తన్నావా ఏ బాగా రషీనా గానీ ఎగ్జామ్ నువ్వు నువు ఎలా రషినావ్ ఎక్జాము తిన్నవా
లేదు మధ్యే ఇప్పుడే ఎదం బయట రాసొచ్చా ఇంక పీజీకి వెళ్ళి పూర బాగలేదు ఏదో ఒకటి ఆటో పెట్టుకొని తిన్నాామని ను దినవ మధ్యాహ్నను హలో హలో ఏ